హేలో
తే
నమస్తే అండి బాన్నారా అండి
బాన్నానండి మీరు
హు ఎలా జరిగిందండి ఇవాళ
ఇవాళ ఏం పెద్దగ జరగలేదండి
హు మీ కాలేజ్ అంతా అయిపేంద
నా కాలేజ్ లీవ్ ఈరోజు
హాలిడేస్ ఇచ్చేసారా సమ్మర్ హాలిడేస్
హాలిడేస్ ఇవ్వలేదు ఈ టూ డేస్ మాకు సీనియర్స్ ఎగ్జామ్స్ స తే ఫా ఫైవ్ డేస్ బాక్ ఇక్కడే దీవించారు వండే నాకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు లీవ్ కాబట్టి పెద్దగా ఏమి జరగలేదు జస్ట్ లేట్ అయింది లేయడము
ఉ ఉ
పండ్లు
అవును ఉమ్ మీ అమ్మగారికి మీరు ఫుల్ హెల్పింగ్ చేస్ స్తరా
ఫుల్ హ్యాపీ అంటే ఇంకా
హ్యాపీ కాదండి హెల్పింగ్ హెల్పింగ్ చేస్తారా అని అడిగా
ఓకే హెల్పింగ్ ఆ చేస్తానండి
బా చదువుకోండి మంచిగా ఉండండి మీ బ్రదర్ కూడా చదువుకుంటున్నాడా
ఆ చదువు అంటే చదువు అయిపోయింది అంటే డిగ్రీ అయిపోయింది వక్ చెస్ చన్నడు
ఉమ్ అంటే నెక్స్ట్ చదువుకోవడానికి మీ బ్రదర్
మా అన్నకి ఇంట్రెస్ట్ లేదండి
ప్పచ్చు కదా చదువుకో ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు సజెషన్ చేయొచ్చు కదా
మనం చేసంమండి కానీ మా అన్నకి ఇంకా ఇంట్రెస్ట్ లేదు టైంలో మనము బలవంతం ఏం చేసి దాంట్లో చేయలేము కదా
ఆ అంటే ఇక్కడ బలవంతం అంటే ఇప్పుడు చదువుకున్న వాడిని మనం ఆపి బలవంతంగా పనికి వెళ్ళు అండడం అది బలవంతం అవుతుంది పని చేసుకుంటూ కూడా చదువు కోవచ్చు అలాంటి పాసిబిలిటీ ఇప్పుడు ఉంది దా మనకు చదువు ఇప్పుడు ఈ కాలంలో కంపల్సరీ చదువు ఉంటేనే బతకగలుగుతారు లేకపోతే లేదు
అవునుండి పని అన్నా మనం బలం వంతం చేసినా చేయకపోయినా చేయాలి అది చేసినా మన ఏం ప్రాబ్లం ఉండదు చదువు అలా కాదు మనం బలంతం చేస్తే అడికి బర్రకు ఎక్కదు
ఉమ్
మొత్తం అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు బలివతం చేస్తా అంటే ఇంకా మనం ఏం చేయలేం
ఉమ్ బేసిక్ గా స్టార్టింగ్ నుంచి అంతేనా మీ బ్రదర్స్ చదువు మీద ఇంట్రెస్ట్ లేదైతే
అ అంటే అట్లా ఏం లేదు ఇం కాకపోతే డిగ్రీ అంతవరకు అన్నా చదవాలి కాబట్టి చదివాడు
ఏదో మీ పేరెంట్స్ ఏదైనా అంటారు అని చదివాడేమో
అలా అంత కాదం డి
మ్మ్
ఇప్పుడు తెలుసు ఉంటది కదా ఈ జనరేషన్ లో ఎంత వరకి చదువితేనే కానీ మనకి జాబ్ రావు అని కాబట్టి అంతవరకన్న చదువు కోవాలి కాబట్టి చదువుకున్నారు.
హ్మ్ చెప్పండి వినిపిస్తుంది
ఆ మీ ది చెప్ ప్పండి మీ డే ఎలా ఉంది ఈరోజు
నా డే ఏముందండి పొద్దున్న లేశాను, యోగా చేసుకున్నాను ఫైవ్ ఇట్టా
మీరు యోగా చేస్తారా అం
అవునండి
ఎన్ని రోజులుగా అవుతాంది
ఆ ఇప్పుడు సాటర్డే కదా థర్టీన్ డేస్ అవుతుందండి
బాగ చెప్తారా
ఆ నేను చెప్పడం కాదండి నేన్ చూ ఆన్లైన్ క్లాసులు ఫ్రీ వస్తున్నాయి వాటిలో చూసి చేస్తున్నా బాగా చెప్తున్నారు. తెలుగులో చెప్తున్నారు. బాగా అర్థం అవుతుంది. చేస్తున్నా హెవీగా చెప్పినప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు, ఒక్కొక్కవి వదిలేస్తున్నాను.
హ్మ్
తక్కువగా చేసుకున్నప్పుడు చేసుకుంటున్నాను
ఓకే అండి
ఓకే అండి
సరే అండి
ధన్యవాద లండి